హలో నమస్కారం అండి బాగున్నారా?
హాయ్ నమస్కారం అండి. ఎలా ఉన్నారు?
ఉమ్ బాగున్నామండి మీరు బాగున్నారా.
హలో మా. హలో ఆ చెప్పండి
ఏం చేస్తున్నారండి?
ఏం చేయ్యట్లేదండి బయట చల్లగాలికి కూర్చున్నాం.
తిరుగుతున్నారా అయినా అండి పనులు
ఆ
పనులు అయినయాండి ఇంట్లో పనులు అయినయాండి
ఆ అయినాయండి పనులు ఆ హాలో అయినండి పనులు మీవి అయినయా
ఆ అండి మాయి కూడా టీ పెడుతున్నాను తాగుదామని కొంచెం. టీ పెట్టుకుంటున్నామండి తాగుదాం అని టీ ఇప్పుడే డికాషన్ పెట్టి పాలు పంచదార ముందు నీళ్లు పోయాలం డి తర్వాత పా టీ పొడి వేయ్యాలి అది రెండో భాగం మార మరగనిచ్చి పంచదార వేయాలి పంచదార వేసిన తర్వాత పాలు పోయ్యాలి పాలుపోసిన తర్వాత మనకి ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఇలాచి ఉంటే ఇలాచి ఫ్లేవర్ వెేయ్యాలి. ఇలాచి వేసి బాగా మరగనిచ్చిన తర్వాత అప్పుడు గ్లాస్ లో వేసుకొని కూర్చొని ఒకచోట తాగితే ఆ ఫీలింగ్ బాగుం నండి మీరు టీ తాగుతారా అండి?
మేము టీ త
హలో మీరు తాగుతారా మిక్ అలవట్లేదా
లేదండి నేను చిన్నప్పుడు తాగేదాన్ని అంట
మంచి అలవాటు అండి అది.
అవును ఇప్పుడు నేను తాగనండి నాకు అలవాటు లేదు.
మంచి అలవాటండి అలానే ఉండండి తాగకండ
అది తాగిన కాడ నుంచి కాల్షియం వచ్చి దండి ఐరన్ తగ్గిపోయిద్ది.
ఉ అవునండి కొంచం కొంచెం తగ్గిస్తున్నానండి నేను కూడా ఎక్కువ తాగట్లేదు. ఒకసారి తాగుతున్నా అంతే
నొప్పులు వస్తాయి.
ఉ రోజు ఒకసారి తగుతానండి అంతే ఇంకా తాగను అది కూడా ఎప్పుడన్నా తాగాలనిపిసినప్పుడు తాగుతా. ఎప్పుడన్నా ఒకసారి
ఉండే కొద్ది నెత్తరు నీరు అయిపోయిద్దండి అది తాగితే
ఏముండిద్దండి బలంమెమిండిద్దండి
కూడా మరిగి మరి మరిగి కూడదండి
హ్మ్మ్ ఇది రెండోసారండి నేను పెట్టడం ఒకసారి పెట్టాను మా మావైగారు లేరు. కాసిన తర్వాత వెళ్ళలిపోయారు ఏక్ ఇక్కడకో మళ్ళీ వేడి చేస్తున్నానండి ఆయనకి ఇవ్వాలని స్ సిస్ ఏం చేస్తున్నారూ అండి ఇంక మీరు? ఏం వండుతున్నారు?
మేమ ఇప్పుడు వండాలో ఇంకా డిసైడ్ అవ్వలేదండి, ఎప్పుడో కదా తినాల్సింది.
మీకు ఎలా ఉందండి? మీకు వెదర్ ఎలా ఉందండి చల్లగా ఉందా. వేడిగా ఉందా
హలో
మీకు వెదర్ ఎలా ఉందండి. చల్లగా ఉందా, వేడిగా ఉందా?
ఇప్పుడు చల్ల పడిందండి ఇందాక నుంచి వేడిగా ఉంది.
ఉమ్ వేడిగా ఉంటుందండి ఇంకా ముందు ముందు ఎండలు ముదురుతాయి అనుకుంటాను. మా పండిట్ రాడు
ఎక్కువ ఉన్నిద్ది. ఏం చేస్తుందండి మీ అమ్మాయి?
మా అమ్మాయి ఆడుకుంటుందండి బయట వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇంకా పిల్లలు ఉంటే చాలు ఆ బాగుందండి
మొన్న బాగాలేదన్నారు తగ్గిందా.
ఆ తగ్గిందండి పర్వాలేదు. మీ బాబుకి ఎలా ఉందండి జలుబు చేసి ఇంద్ అన్నారు కదా కోల్డ్ చేసిందన్నారు కదా ఎలా ఉంది? ఊ మీ పెద్ద బాబు స్కూల్ నుంచి వచ్చాడండి?
ఆ వచ్చాడండి
ఊ ఏం చెత్తున్నారండి పిల్లలకి మంచి పోషకాలు ఉన్న ఆహారం వివ పిస్తా ఉండండి పిల్లలకి చిన్న పిల్లలు గదా ఈ ఎండకి తట్టుకోలేరు.
ఊ
ఎండలు బాగా పడుతున్నాయి కదా.
ఆ అవునండి
ఊ ఏంటండి ఇంకా సంగతులు
చెప్పాలి మీరే
ఏం లేదండి నేను కూడా పని అయిపోయింది ఇంట్లో పని కూర్చుని ఉన్నాను
ఊ హ్మ్
ఏవండుదామా అని ఆలోచిస్తా కూర్చున్నానండి కర్రీ
ఓహో ఏం వండుతున్నారు ఇంతకి
మీరేం చేశారు ట్స్
ఎవమ్ ఆ దొండకాయే ఫ్రై చేసామండి
ఏటి ఎమ్
అదే కొంచెంముంది మళ్ళీ ఒక్కళ్ల కె వచ్చిద్ది
చేసారండి
మాలుగా నూనె పెట్టి దాంట్లో తాలింపు గింజలు ఎసి దొండకాయలు ఎసి పసుపు ఉప్పు వేసి మగ్గిస్ చ్చామండి అంతే అలా ఎప్కోవడమే అండి
మగ్గిచ్చిన్ తర్వాత ఫ్రై చేయడమే
ఊ ఆ అండి
బాగుంటాయండి అలా ఫ్రై చేస్తే
ఊ
దానిలో కాంబినేషన్ ఏమి చేయలేదా
కాంబినేషఅంటే గొంగుర పచ్చడి చేసాము
గోంగూర పచ్చడి ఎలా చేస్తారండి
ఓయ్ ఏమ ముందుల ఎండిమిరగాయలు
ఉన్
జీల్కర ధనియాలు ఏంచి చేసి గోంగుర వేసి మగ్గించి
ఊ
చేసావండి
ఉ హు చాలా రోజులు ఉంటుందండి ఇలా చేస్తే
ఆ అవునండి ముందుకు ఎలా చేసాముంది హ
ఏంట ఆడపడుచు వచ్చిందాండి
ఆ మొన్న పండుకొవచ్చారండి
మీవో ఆడపడుచు వచ్చినప్పుడు చేయరేంట్ టండి గోంగూర పచ్చడి అలా చేయరంటండి
తాజా పచ్చడికి చట్నీలు ఎందుకని చేయలేదండ్
మీ ఆడబిడ్డ వాళ్లు తక్కువ కదా వాళ్ళు వండుకోవడం వాళ్ళు వచ్చినప్పుడు చేయాల్సింది
అవునా ఈసారి వచ్చినప్పుడు చేస్తామండి
ఉ మ్ చేయండి బాగుంది బాగుంది.
ఉ
గోంగూర వాళ్ళు తినారు కాదా తక్కువ కదా వాళ్ళు తినడం
ఆ
ఇంకేంటి అండి సంగతులు పిల్లలు ఏం చేస్తున్నారు.
ఆ పిల్లలు ఏం చేయట్లేదండి ఆడుకుంటున్నారు బయట
ఉమ్ మీ పెద్ద బాబుకి హోంవర్క్ ఇస్తారా అండి స్కూల్లో
ఉ చిన్న బాబు కాదండి ఇప్పుడిప్పుడే కదా అలవాటు పడుతుంది.
ఉ ఇతర్లెండి
ఉ
ఈ వన్ మంత్ పోతే హాఫ్ డేస్ స్కూల్స్ అయిపోతే ఇంకా హాలిడేస్ ఇస్తారు కాదా ఉమ్ నెక్స్ట్ డే అయితే నెక్స్ట్ నెక్స్ట్ఇయర్ అయితే బాగుంటుంది. అప్పుడు ఇస్తారులేండి హోంవర్క్ అప్పుడు కొంచెం అలవాటు అయ్యి రిలాక్స్ అవుతు
అవునండి మంచిగా ఉండాలి కాదా
ఉ అవునండి ఇప్పుడే వాళ్ళని గూడా అంత స్పీడ్ గా ఇది చేయలేముగా మా పాప అయితే హోంవర్క్ రాస్తుంది. ఈ మధ్య అన్ని స్కూల్లోనే రాసుకొని వస్తు వస్తుందండి హోంవర్క్ మేము చెప్పకముందే
ద
కులో హోంవర్క్ రాసిస్తున్నారంటే అక్కడే రాసుకొని వస్తుంది ఇంటికి
ఆహా
ఆ
అ
అ చెప్పడానికి చెప్తుందండి మొత్తం రాయడం వ తుంది కానీ ఎక్కడన్నా ఒక చోట మర్చిపోతుంది.
ఓహ
కొంచెం చెప్తే మనం మళ్ళీ గుర్తొస్తుంది తనకి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మర్చిపోతుంది ఒక్కొక్కటి రాస్తుంది. ఆ ఇంకేంటండి ఏమేం పనులు చేసారు ఇంట్లో అయిపోయినాయా ఏమేం పనులు చేసారు ఇవాళ
ఆ
ఇవాళ ఏమేం ఎలా ముగిసింది టైం అంతా ఏమేం పనులు చేసారు ఏమేం చేసారు
ఇంట్లో పనిది ఇంకేం లేదా
మ్ ఏవం అంతే లేండి ఇంట్లో పనులు చేసుకోవడం తినడం పడుకోవడం వండుకోవడం తినడం కడుక్కోవడం ఇదే కదండి ఉండేది అదే లైఫ్ బిజీ లైఫ్ అదే
మ్
మ్ రొటీన్ అదే పనులు ఉంటాయి కదండి ఇంకెంటండి సంగతులు ఏం చేస్తున్నానండి మీ పెద్ద బాబు వచ్చాడా
హ వచ్చాడండి స్నానం చేస్తున్నాడు
స్నానాలు చేపిస్తున్నారా బాబుకి సరేనండి ఉంటానులేండి మరి బాయ్
ఆ సరే అండి బాయ్ థ్యాంక్ థ్యాంక్స్ తండి ధన్యవాదాలు